హలో
నమస్కారమండి
నమస్కారమండి
చెప్పండి
ఎలా ఉన్నారు
బాగున్నా మీరు బాగున్నారా
మీ సైడ్ నుంచి ఏదో నాయిస్ వస్తుందండి
అవునా ఒక్క నిమిషం
చెప్పండి ఎలా ఉన్నారు ఇప్పుడేం రావట్లేదండి బాగుంది
మీరు బాన్నారా
బాన్నామండి
ఓకే చెప్ ప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
మనం షాపింగ్ గురించి మాట్లాడుకుందామా అండి
కే అండి
చెప్పండి
ఓకే అండి షాపింగ్ అంటే ఏమనుకుంటూ అంటే మీరు కదా అండి క్వషన్స్ అడగాల్సింది నన్ను
అవునండి కరెక్టే నార్మల్ యూజువల్లీ మీరు షాపింగ్ ఎలా చేస్తారండ్ ఆన్లైన్ లో చేస్తారా ఆఫ్లైన్ లో చేస్తారా
అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అవైలబిలిటీని బట్టి షాపింగ్ చేయాల్సి వస్తది. ఫ్రీగా ఉంటే ఆఫ్లైన్ కి వెళ్తాం బిజీగా ఉంటే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాం మీరు మీరెలాగా
మేము మోస్ట్లీ ఎక్కువగా ఆన్లైనే ప్రిఫర్ చేస్తానండి అంటే టైమ్ సేవ్ అవుతది కదా అనేసి అంటే శ్రమ తగ్గుతది టైం వేస్ట్ ఉండదు
ఆఫ్లైన్ కెళ్తే బాగా ఫేస్ టూ ఫేస్ ఇంటరాక్షన్స్ మనం క్లాత్ నీ అవన్నీ చూడచ్చు కదండి. ఎందుకు మీరు ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ
అంటే ఆఫ్లైన్లో ఆన్ అంటే ఆన్లైన్ల్ అయినప్పుడు మనము పెట్టిన తర్వాత మళ్ళీ అది మనం రిటర్న్ చేస్తాం కదండి అంటే నచ్చింది నచ్చంది చూసి మళ్ళీ రిటర్న్ చేస్తాం అంటే ఆన్లైన్లో చెప్పండి
కానీ టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతది కదా ఆఫ్లైన్లో అయితే టూ టూ టూ త్రీ డేస్లో కొత్తది కదా
లేట్ అవుతుది అంటే డెలివరీ టైమ్ లేట్ ఉంటది డెలివరి లేట్ టవుతదంతే కానీ మనకి ఆన్లైన్లో అయితే కూపెన్స్ ఉంటాయి మనకి తక్కువ పడతది కదండి ఆఫ్లైన్ కంట్
అవునవును అవునవును
ఆన్లైన్లో టె మనం ఎట్లున్నా కొంచెం వాళ్ళు ఎంత చెప్పినా ఎక్కువగానే పెట్టాల్సొస్తది కానీ ఆన్లైన్ లో అలా ఉండదు కదా అంటే డిస్ కౌంట్స్ ఉంటాయి కూపెన్స్ ఉంటాయి కార్డ్ మీద ఆఫర్స్ ఉంటాయి
అంటే అంటే ఏమన్ టానంటే అంటే షాప్స్కి వెళ్ళి మనము చూస్తే మనకు ఎలాగనేది వస్తువులు ఎలా ఉన్నాయి వాళ వాటి నాణ్యత అనేది నేరుగా పరిశీలించి తెలుసుకోవచ్చు కదా
అవునండి కరెక్టే అదే చెప్తున్నా కదా అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ లో అయినా కూడా అ వచ్చిన తర్వాత మనం వాటిని వాటి నాణ్యత చెక్ చేసే కదండీ మనం పెట్టుకుంటాం మనకు న చ్చకపోతే మనం రిటర్న్ వేసేస్తాం కదా
అవునవును కరెక్టే గా అంటే షాపింగ్ లో ఓకే ఆన్లైన్ లో ఆన్లైన్ లో షాపింగ్ చేయాలండి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు
జాగ్రత్తలు అంటే అదే అంటే మెన్ అది ఎలా అంటే రేటింగ్స్ చూస్తాంండి ఫస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్నిన వాళ్ళు ఉ చెస్తారు కదా అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అండి ఎలా ఉన్నాయి ఏమి అని వాళ్ళు రేటింగ్ పెట్టింటారు కదండి దానికి
అవును అనడి
ప్లస్ వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేసింటారు ఆ ఫోటోస్ నురు అబ్జర్వ్ చేసి ఆ రేటింగ్స్ బట్టి మనం వాటిని బట్టి వాటి వటిని బట్టి మనం తీసుకుంటాం అనమాట
ఓకే ఓకే ఉమ్ అంటే షాపింగ్ యొక్క యొక్క ఒక ప్రయోజనాలు చెప్పగలుగుతారా
ప్రయోజనాలు అంటే ఏమీ లేదండి మనకు అవసరం పడితే మనకు ఏమైనా అవసరం ఉంటే వెళ్ళి తీసుకుంటాం దానించి అంటే మన వృధా చేయడమే తప్ప షాప్ పింగ్ కి వెళ్ళడం వల్ల
మ్మ్ హ్మ్ అది కూడా కరెక్టే
డబ్బులు వృధా చేయడం తప్ప
ఎలాంటి డ్రెస్సెస్ షాపింగ్ చేస్తారు అంటారు మీరుగా అందంగా
సారీ
ఎలాంటి డ్రెస్సెస్ మీరు షాపింగ్ చేస్తా ఉంటా అంటారు నార్మల్గా అంటున్నా
మేము వచ్చేసి ఎక్కువగా అంటే ప్యాంటు టీషర్ట్స్ ఎక్కువగా బై చేస్తాం లేదంటే చుప్ చుడిదార్
ఓకే
ఎక్కువగా మీట్ నే ప్రిపేర్ చేస్త రామన్నమాట అంటే చిన్నపిల్లలు బట్టలు
మ్మ్ హ్మ్
నార్మలీ ఆన్లైన్ షాప్ మేము వచ్చేసి ఎక్కువగా క్లాతింగ్ వాడతాం అండి అంటే బట్టల బట్టల విషయానికి మాత్రమే ఆన్లైన్ క్లాతింగ్ ఆన్లైన్ షాపింగ్ వాడతాం ఇక ఎవైనా వస్తువులు ఇలాంటి వంటివి కొనాలంటే మాత్రం మోస్ట్లీ ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అంటే కంపేర్ చేసి రెండిటికి అంటే రెండు డు ఏదైతే ధర తక్కువ ఉందో దాన్ని ఎక్కువగా ప్రిఫర్
ఓకే అండి షాపింగ్ అంటే షాపింగ్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ చేస్తే మరి ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తా అంటున్నారు. కదా చేసే సమయంలో మీరు ఏమి అంటే మీరు చెప్పారు కదా పరిశీలిచ్చి తీసుకుంటాను. అని
అవునవును
ఎలాగా చూసి కొనుగోలు చేయవచ్చు.
సరే అండి నాకు మీ ప్రశ్న ఆహ్ అర్థం కాలేదు.
షాపింగ్ ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనము మీరు రేటింగ్ చూసి తీసుకుంటాము అంటున్నారు. కదా అది ఎలాగా ఐడెంటిఫై చే అది ఎలాగా ఐడెంటిఫై చేసి చూస్తారు. అంటే ఇప్పుడు తక్కువ రేటింగ్ ఉండే దానికి కూడా మని మంచి క్వాలిటీ ఉంటది.
లేదు లేదు అంటే దాన్ని ఎంత మంది కొన్నారు. అంటే ఇప్పుడు మనం కొనీనా వాళ్ళు ఎంత మంది కొన్నారు. అనేది దాంట్లో వారు మెన్షన్ చేస్తారు కదండి. అక్కడప్పుడు ఏదైనా ఆన్లైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషిన్, కాని తీసుకోవాలనుకుంటే మనము దాంట్లో ఎంత మంది కొన్నారు ఎంత మంది. రేటింగ్స్ ఇచ్చారు. సో దాంట్లో ఎంత మంది ఆ ఎలాంటి దానికి రివ్యూస్ ఇచ్చార అనేది. దాంట్లో రాసి ఉంటుంది కదండి అక్కడ. సో వాటిని బట్టి మనం కొనుగోలు చేస్తాం. చేస్తామన్నమాట.
ఓకే అండి
ఆ ఎంత మంది కొన్నారు. కొన్నిన వాళ్ళలో ఎంత మంది రేటింగ్ చారు ఆ రేటింగ్స్ లో ఎంత మంది నెగిటివ్ చదివి ఎంత మంది పాజిటివ్ ఇచ్చారు. మనం మొత్తం అంతా తెలిసిపోతుంది. కదండి
వల్ల ఏం ఉపయోగం ఉంది. ఏం ఉపయోగం ఏం పొందొచ్చు.
బెన్ఫిట్ అదే చెప్పన్ కదండి ఇందాకే అది ఆన్లైన్ వల్ల బెనిఫిట్ అంటే మనకి టైం సేవ్ అవుతది. ప్లస్ కడ్ మీద ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి కదా అండి. మనకి అంటే మనకి నార్మల్ గా దొరికేదానీకంటే. మనకి కూపెన్స్ గానీ లేదా కడ్ మీద వచ్చినోళ్లక్ గానీ మనకి చాలా తగ్గుతుది కదండి దాని మీదన్న ఒరిజినల్ ఎమ్మార్పీ కంటే మనకి చాలా తక్కువగా తక్కువగానే దొరుకుతాయి కదా.
ఓకే ఓకే ఓకే అండి మర్చిపోయాను ఆన్లైన్ షాపింగ్లో ఏ జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎట్లా అంటే ఫ్రాడ్స్ అంటే ఏమీ లేకోకుండా మంచిగా క్వాలిటీ లేకపోయినా దానికి కూడా రేటింగ్ ఎక్కువ ఉంటది.
అలా ఎవరు చెయ్యరండి మోస్ట్లీ దాంట్లో
ఓకే ఒకవేళ ఇంకేస్ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దానికి
దాన్ని మనం రిటర్న్ ప్లేస్ చేస్తాం కదండీ ఒకవేళ మనకు నచ్చక్ పోతే
ఉ
అయిన ఇప్పుడు రిటర్న్ ప్లేస్ చేయడం కూడా చాలా కాస్ట్లీ అయిపోయిందండి
అవునా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంస్టా ఫర్ ఎగ్జాంపుల్ ఇంస్టాలోనే మనం ఆర్డర్ చేస్తామ్ గదా. ఆ మనం ఇప్పుడు వళ్ళు మనం ఒకటి చూసి బుక్ చేసిండేది ఇంకోటి రిటర్న్ ఇంకోటి వస్తది అబ్,
అందుకీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో మాత్ మాత్రమే ఆన్లన్ షాపింగ్ చేయాలండి అంటే ఇప్పుడు ఇంస్టా అని ఇంస్టా అనేది మనకి అది పబ్లిక్ అనమాట వాళ్ళు సపరేట్ గా ఓన్గా పెట్టుకున్న వాళ్ళు కదా. మనం వాటిని నమ్మి మనము ఆ, దాంట్లో మనం షాపింగ్ చేయలేం కదా అంటే అందరు అలానే ఉంటారని చెప్పము కానీ ఫ్రాడ్ జరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుందండి ఇంస్టాలో బై చేసే వాళ్ళకైతే ఇప్పుడు ట్రస్టెడ్ వెబసైట్స్ అయితే మాత్రం మన్కి రిటర్న్ ప్లేస్ పేమెంట్ ఉంటుంది అంటే మనక్ కి ఒక కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటది కానీ ఇన్స్ చాలొ అలా ఉండదు కదండి
ఓకే అండి
ఆ సో ట్రస్ట్ పిప్
ఓకే ఆన్లైన్ షాపింకు మరియు ఆఫ్ లైన్ షాపింగ్కి మధ్య తేడాలు వివరించగలుగుతారా కొంచెం.
ఆన్లైన్ షాపింగ్ అంటే టైమ్ సేవ్ అవుతుంది ఆఫ్లైన్ షాపింగ్ లో వచ్చేసి టైమ్ వేస్ట్ అవుతది. కానీ నాణ్యమైన వస్తువుల్ని చాలా తొందరగా కొనుగోలు చేయగలుగుతాం ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో అది మనకి డెలివరీ అవడానికి చాలా టైం పడుతుంది.
థె చీరెలు పట్టు లంగా
మీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తాదండి
అమ్మబడును ఈ అవకాశం మీ ఇంటివద్దకలదు మహిలలకు గొప్ప శుభవార్త పాత జరీ చీరలు కొనబడును పాత కంచి పట్టు చీరలు గాధ్వాల్ చీరలు బనారస్ చీరలు
ఇంక ఏమి ఇంకేమి లేవండి మీరి మీరేమంటారండి ఆన్లైన్ షాపింగ్ బెటర్ అంట టరా ఆఫ్లైన్ షాపింగ్ బెటర్ అంటారా
ఇట్ డిపెండ్స్ అంటే సిచువేషన్ బట్టి ఆన్లైన్ షాపింగ్ క ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆఫ్లైన్ కి ఆఫ్లైన్ బెస్ట్ అండి కాస్
డిపెండ్స్ ఆంటీ సిట్యువేషన్ అండ్ డిపెండ్స్ ఆన
ఐటమ్ తక్కువ పెట్టి తీసుకోవాలంటే ఆన్లైన్ లో ఆ తక్కువ పెట్టి తీసుకో కోవాలనుకుంటే ఆన్లైన్ బెస్టి ఎక్కువ పెట్టి తీసుకోవాలంటే ఆఫ్లైన్ బెస్ నా ఒపీనియన్ అయితే
కొనల నేను తే అనుకోరు కదండీ
అన్న కూడా అవమానం అంటే మనం బార్గెనింగ్ చేసా కూడా కానీ మనకు కావాలనుకునే ప్రోడక్ట్ రాదు కదండి ఆఫ్లైన్ లో అయితే ఆన్లైన్ లో అయితే ఆ కూపన్స్ అంట ఈ డిస్కౌంట్ అంట కొత్త నెంబర్లు యూస్ చేసి అలా ఇలా చేసుకుంటా కొంచెమన్నా వస్తది తక్కువ ఆఫ్లైన్లో అట్లా కాదు కదా మనం డైరెక్ట్ ప్రైసే పెట్టి కొనుక్కోవాల బార్గెనింగ్ చేసా కూడా టూ హండ్రెడ్ హండ్రెడ్ తగ్గించుకుంటాడు కదా
హాయ్ అవునండి సరే అండి మీ ఇంకేం లేదండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదం
థ్యాంక్ యు అండి నమస్కారం
నమస్కారం